ఉమ్ బాగున్నాను మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు షాప్ లో ఉన్నాను
అవునా ఏదో చెప్తానువ్ ముందు ఫోన్ చేసి
అదే గేట్ది రిజల్ట్స్ వచ్చాయి కదా ఈరోజు మా ఫ్రెండ్ డ్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్ లో ఒకరు క్వాలిఫై అయ్యారనమాట
ఇంకొకరు
ఇంకొకరు ఏమో తెలీదు అప్డేట్ లేదు ఊమ్ ఇంగ వాళ్ళు అంతా కష్టపడిన దానికి కనీసం క్వాలిఫై అయిన అవ్వాలి కదా
ఉమ్ మార్క్స్ ఎన్నంట్ట
మార్క్స్ అంటే జనరలు జనర కి ట్వంటీ సిక్స్ అని వచ్చింది కదా క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉమ్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ సంథింగ్ వచ్చింది
ఆహా
ఆ ఇలా క్వాలిఫై అయినారు దేవుడి దయ వల్ల
ఉమ్ హు
ఉమ్ వాళ్ళు ఏం చేసారంటే సేమ్ అంతా కాలేజ్కి రాకుండా పర్మిషన్ తీసుకున్నారు అంటే వాళ్ళు చదువుకున్నారు కొన్ని రోజులు కొన్ని రోజు కె అంటే మనలాగే ఇంకా జస్ట్ కాలేజ్ కి రాలేదు అంటే తక్కువ వాళ్ళు మనకంటే అళ రావడం కాలేజ్ కి ఉమ్ హు ఇంకా వాళ్ళు అంతా నైట్ అంతా మేలుకొని అంత కష్టపడి చదివి లాస్ట్కి ఇంకా క్వాలిఫై అయినారు
ఉమ్ హు
ఉమ్
మరి కష్టపడితేనేలే ఏదైనా కష్టానికి ఫలితం ఊమ్
మనం ఏమనుకుంటాం తెలుసా అంటే ఇప్పుడు కో కొన్ని రోజులు అంటే రోజు చదుదాం అనుకుంటం ఎన్నెన్నో అనుకుంటాం ఒక రోజు చదివినామా నెక్స్ట్ డే చూడు అసల్ పట్టబుద్దె అసలు బుక్కులైతే
అంతే ఏదైనా చేతల్లో లేంది రాతల్లో ఉండదు.
ఆ నిజమే ఎంత ఇంట్రెస్ట్ తెచ్చుకుందాం అనుకున్నా రానే రాద్ అసలు
మ్ వస్తాదేమో ఏదో టైమ్లో ఏమోలె చెప్పలేం. తెచ్చుకోవాలె ఎంత ఉంది ఇంక టెమ్మనే మేం ఫస్ట్ ఇయర్సం కాదు కదా
అవును ఇంకా ఇప్పుడు కష్టపడకపోతే ఇంకా అంతే
మళ్ళ బాధపడ్తామేమో అవు మళ్ళ బాధపడినప్పుడు తెలుస్త అప్పుడు రిగ్రెట్కి మనకి మనమే నచ్చమేమో
అవును అదైతే నిజమే ఉంటే ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఇప్పుడికైతే బానే ఉంటుంది. వన్స్ స్ అయిపోయాక మన స్టడీస్ అంతా ఇప్పుడూ ఇంట్లో ఊరికే ఉండాలన్న పేరెంట్స్కైనా ఇబ్బందే మన కూడా మన కూడా ఇబ్బందే
ఎట్ల చెప్పు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చదివి ఇంట్లో ఖాళీగా ఉన్నామంటే మనకైనా ఎ ఎట్లో ఉంటుంది.
చిన్నప్పుడు నుంచి పెడుతున్నారు. మనం అంత చదివి ఏం తెచ్చుకోపోతే అంతే ఇంకా
మ్ కరెక్టే
మ్
ఇంకా అదిమీది షాప్ ఉందన్నావు కదా అది రోడ్ పాయింట్లో ఉందా లేకపోతే విలేజ్లో ఉందా
విలేజ్లోనే అంటే మా ఇంటి పక్కనే పెట్టుకున్నాం అన్నమాట. మ్ అదిగాక మా ఊర్లో త్రీ ఫోర్ షాప్స్ ఉన్నయి. తక్కువే అంటే అహ చిన్నదే. త్రీ ఉన్నయి షాప్స్ చిన్నదే అయిన త్రీ ఉన్నయి అయినా పర్లేదు బాగానే జరుగుతది అంటే ఎక్కువ సర్ కుల్ తెచ్చుకున్నాం అన్నమాట.
ఆ
చాలా మంది వస్తార్
హ్మ్
ఉ
ఇే
మీ ఊరు పెద్దదా
మా ఊరు పెద్దదేం కాదు ఒక రెండు వీధులుంటయి. ఒక వీధిలో పదిళ్ళులు ఇంకో వీదిలో పదిళ్ళులు అంతే
ఆ అయితే మీ మీ ఊరితో పోలిస్తే మా ఊరే పెద్దది అనుకుంటా మా ఊరు అంతా కల్పి ఒక ఫిఫ్టీ హౌసెస్ పైన ఉంటయి అంతే
అవును ఆ అయితే మాది చిన్నదేలె
ఆ ఇంకంతే పల్లెటూర్ అన్నాక ఎందుకు?
ఊర్లాగే ఉండదు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్న తెలుసు తనని ఊరు నుంచి
అయ్యో జాబు తెచ్చుకో వెలి పోదురంటా ఉ
పల్లెటూరు అంటేనే ఇష్టం నాకి కానీ మా ఊరు అంటే ఇష్టం లేదడా
అయ్యో అంటే రీజన్ ఉంటది కదా రీజన్ ఏంటి
రీజన్ రీజన్ మనుషులు నచ్చర ఏమైతే
ఏంది
మనుషుల్ నచ్చరేమో
ఆ అట్లా ఎడైనా అంతే ఇంకా మనుషి మనుషులు అన్నాక అట్లా ఉండకుంటే మనుషలు ఎట్లా అవుతారు
ఖాని ఎన్ ఇయర్స్ పెటి నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ అనుకో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఊళ్ళో ఒక్కరు తెలియదు నాకి
అయ్యో అంటే కమ్యూనికేషన్ బాలేదా ఊరోల్లతో
పల్ల వాళ్ళు బని ఉంటారు నాకు చెెట్టు గారేమో
అయ్యో మాకైతే ఊర్లో అందరు పలకరిస్తారు కనబడుతె
ఆ వాళ్లు వాళ్లు బానే ఉంటారు ఉంటారు నేనే ఒక అడ్డంలా ఉంటా అందరికి
అ అంటే మనం అట్లా అనుకుంటాం కాబట్టి అట్లా అనిపిస్తుందిమో మనకి మనకి
ఏమో తెలియదు లే మల్ల ముంద అట్లే ఉండ మా ఇంట్లో వాళ పెంచడం వల్ల పెంచినార ఏమో లే ఆ అమలు అ న్న ఇప్పటి వరకు చెప్పు టెన్త్ వరకు అట్లే ఉన్నాడు అలా ఇంటర్ వరకు అట్లే ఉన్నాడు పాపం మా అన్నని కూడా నా అలాగే పెంచిన అలాగే ఇప్పుడు బీటెక్ కి మధురైకి పోయి చాలా బాగా ఉంటాడు ఇప్పుడు అందరితో కలిసిపోయినాడు ఊర్లో కూడా
ఉ అందుకని మీరు కూడా బయటికి రవాలి
ఆ నాకన్నా బెటరే ఇప్పుడు మా అన్న ముందు నాకన్నా ఇది మా అన్న ఎప్పుడే వాడే చెప్తాడు నాకి అట్లుండువు అట్లుండు అని వాని అందర ఏ ఏం కాదు మారాలన్నా
అదే ఇప్పుడు తను బయటికి వెళ్ళి తెలుసుకున్నారు ఇంకాను ఊర్లనే ఉన్నావ్ కాబట్టి అట్లా అనిపిస్తుంది
ఉ
ఆ మీరు ఇంటర్న్షిప్ చేసారా
చేసిన డిప్లొమాలు లాస్ట్ సిక్స్ మంత్స్
ఎక్కడ చేసారు
నేనా బెంగళూరు లో విజయ ఎలక్ట్రానిక్స్ అనేసి కంపెనీలో చేసా
అవును అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు బ్యాచలర్స్ డిగ్రీ చేస్తున్నారు కదా ఉ దాంట్లో చేయలేదా ఇంటర్న్షిప్
దానికా ఇప్పుడు త్రీ టూ అయిపోతారంటే అంటే మాది త్రీ టూ ఇప్పుడు అది అయిపోతానట్టే ఇంటర్న్షిప్ చేయాల టూ మంత్స్ కానీ ఏమంటారో ఏమో మా కాలేజీ వాళ్ళు ఇంటర్న్షిప్ లేదు అంటున్నారు ఉంది అంటున్నారు
మాకు కూడా అంటే కొంతమంది ఏమంటున్నంటే ఇంకా ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ వెళ్ళాల అనుకుంటాన్నా మేము కూడా హ్మ మళ్ళీ కాలేజీ వాలు చూస్తే ఆ ఇంటర్న్షిప్ ఏమి ఉండదు కాలేజ్ కి రావాల్సిందే ఆ ప్లేస్మెంట్స్ కి ఆమ్ ప్రిపేర్ చేస్తాము కోచింగ్ ఇస్తాము అది ఇది అంటున్నరంటా ఏమో మరి చూడాలి
నాకై ఇంటర్న్షిప్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందొ
కూడా పదహైదు పదహైదు క
ఇంకా
చెప్పలీ ఆఫ్లైన్ ఉంటేనే బెటర ఇంకేమి
ఉంటుంది కానీ కాలేజీ వాళ్ళు వాళ్ళ నిర్ణయాలే ఉంటాయి
హ్మ నిజమే
హ్మ్
మేము ముందు డిప్లొమా లో హ్మ్ బెంగళూరు లోనే చేసాము ఏమంటే వేరే కంపెనీ విశ్రాన్ కంపెనీ అనేసి అక్కడ సిక్స్ మంత్స్ ఉంటే మేము త్రీ మంత్స్ అట్ల చేసాము మళ్లి ఇంక్ ఈ సట్ ప్రిపేర్ ఈసట్ రాయలి అనేసి దాని ప్రిపరేషన్ కోసం వచ్చేసాం హ్మ్ హ్మ కానీ ఈసట్ కి చదివినామా అంటే అది కూడా లేదు
హ్మ్
అ మళ్ళీ ఇంకా టూ టూ లో ఆన్లైన్ తీసుకున్నాము ఆన్లైన్ అంటే సర్టిఫికేట్స్ కొన్నట్టు నాకైతే వేస్టే అనిపించింది
హ్మ
ఇంకా త్రిటీ లో ఎక్కడికి వెళ్తామో తెలీదు
హ్మ ఏమో ఏం రాసి పెట్టింటాడో దేవుడు
అవును కాలేజ్ మేనేజ్మె హ్మ కాలేజ్ మేనేజ్మెంట్ అయితే ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకు కుంటున్నాం అసలు అర్థమే కాదు ఇప్పుడు గందరగోళం అయితాంది కాలేజీలో హ్మ
ఇంకా మీరు ఎంతకు పనుకుంటారు ఆహొ ఆ చెప్పు
ఆ ఇంకా వన్ వీక్ ఉంది అనుకుంటా అదే మా కాలేజ్ లో ఫెస్ట్కి
హ్మ హ్మ బాగా చెప్ బాగా చేస్త తరా ఫెస్ట్
ఆ చాలా బాగా చేస్తారు అంటే ఈసారి రంజాన్ ఆ రంజాన్ అని ఉగాది అనేసి ఇంకా నెక్స్ట్ వీక్ లో చాలా హాలిడేస్ వస్తున్నాయి కదా అది కాక ఫెస్ట్ పెట్టారు టూ డేస్ ఆ టూ డేస్ హ్మ్ ఆ ఊ అంటే ఫంక్షన్ లోనే ఉంటారు కదా కొంతమంది చాలా మంది టూ వీక్ క్స్ తీసుకుని డైరెక్ట్ కాలేజ్ కి వస్తారేమో అనుకుంటాను కొంతమంది తీసుకుంటున్నారు హ్మ అశ్వికి కాకుండా ఫెస్ట్కి
హ
అట్లే ఇంకా ఇంటి దగ్గర అన్ని రోజులు లీవ్స్ తీసుకొని ఉండేసి వస్తారు కొంత మంది అయితే
ఉహు
ఉమ్
ఇంకేమి అయితే సరే అయితే ఉండండి మళ్ళ చేస్త
మ్మ్ మ్మ్ సాయో